ఆ చెప్పండి. ఏమి చేస్తున్నారండి. ఏం లే.
తిన్నారా
తిన్నం ఇందాక నె
అవునా ఏంకర్రి
మా ద
ఆహ వచ్చారా మీ హస్బెండ్
రా లె రాలెద ఇరోజు రాలే ఇంకా ఏం చేస్తున్నారు
ఈవినింగ్ పనయిందా
పని కాలెఇంకా సాయంత్రం వాళ్ళు వెలితే పనికియలోచ్చు పిల్లల్ని తీసుకురావాలి
ఉ మ్
ఇంక చేయెలెఇందాకనే కాసేప్ ఇట్లకూర్చొని మళ్ళీ పని చేస్తే పిల్లలు వచ్చి టైం వరకు కనిపి
ఉహు మరేం లేంచ్చతెలిసిన వాళ్ళఇంటికి వచ్చినం కొద్ది మాట్లాడుకుండఉన్నాం ఇగ ఉ ఉ పిల్లల్నితీసుకొని రావాలి వెళ్ళి ఫోర్ థర్టీ వరకి వచ్చినట్టుగా పని స్నాక్చే సుడు వాళ్ళుపెట్టుడుఇగ చదివిపిచ్చడు ఇవెపని అయితే ఇగ
ఒకటే స్కూల్ ఆ అండి పిల్లలు ఇద్దరు
ఫస్ట్ మండే నుంచి ఆప్డే స్కూల్స్
ఆ పిలలు ఓకే స్కూల్ కెళ్తారా అంట
ఆహ లేదండి వేర్‌వేరే బాబు నార్మల్స్ చిన్న స్కూలే చిన్న స్కూలు పాపవేరెస్కూల్ ఆయన ఇప్పుడే కదా అందుకే తెలవదు ఆ ఆ ఇబ్బంది అయితది ఒకసారి తీస్తే ఆ ఆ ఉఊ ఇక ఫోర్ థర్టీకి వస్తారు బస్సు ఇద్దరు ఒకసారి తీసుకోచ్చ ఇ గ
ఇద్దరకొఒకటే టైమింగ్స
ఆ ఒకటే టైమింగ్స్
అట్ల ఇద్దరు ఓకే సారివెళ్ళి మళ్ళి ఇద్దరు ఓకే సారి టైమింగ్స్ అయితే
ఆ అట్లనే ఇక ఇ వచ్చినాక ఇక స్నాక్స్ సారజ పిచ్చి పాల పిచ్చి స్నాక్స్ తినిపించి ఇంకా రాసుకుంటారు ఎగ్జామ్స్ ప్రీ ఫైైనల్స్ బాబుకి ఫెస్ాలి యాన్యువల్ డే ఉందంట ఆయనకు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయినకి
అవునా
సెలబ్రేషన్స్ అ పాపకు లేదు బాబుకిక్కడికి ఆ తెలిదు అవు ఆ మకుళ ఏద అనుకు
పాప కూడన
ఆ పాపకి లేదు పాపకి ప్రీఫ న్ ఎగ్జామ్స్ బాబుకొక్కడికి ఇంకా అయిపోగానే మళ్ళీ నుంచి ఒక్క పుటబళ్ళు ఇంగ అది కంప్లీట్ అవని ఇగ ఫైనల్ ఎగ్జా గ్జామ్స్ హాలిడేస్ ఇగ ఊరి కేళ్తున్నారా ఎటైనా న
మేమా ఎల్లమ్
ఏటేళ్తున్నారు
ఎటు ఎల్లమిగా
అహా ఉహు
ఈ సమ్మర్ హాలిడేస్ లో ఏమన్నా ఆవకాయ పచ్చడి ఇట్ల పెడతారా సమ్మర్ హాల్డేస్ల ఆవకయ పచ్చడి పెడుతారా ఇప్పుడు చాలా ఉంటాయి పూలియా మనుషులు
ఉమ్ మాడికాయ పచ్చడి అమ్మవాళ్ళు పెట్టి పంపుతారు అమ్మవాళ్ళు పెట్టి పంపించేస్తారు ఇగ అవి
మరి ఇప్పుడు మమిడి కాయలు బాగా వస్తాయి సమ్మర్ గద తినడానికి కూడా బా
పిల్లలు ఉంటారుగా నాకు ఉ ఆ
తినడానికి కూడా తిందానికి కూడా బాగానే ఉంటాయి ఇప్పుడు పిల్లలకి మామిడి పం
ఆ ఇగ వేడి కాద ఇగ చలికాల వానోలు పడ్డప్పుడు చేసుకోవాలి ఇగ ఉ
ఇంకా స్టార్ట్ కావాలే అయితయి కావచ్చు ఇంగ
ఇవర్దక పెట్టినం పండు మిరపకాయలు పచ్చడి పండు మిరపకాయలు ఒకటి ఆహా పండు మిరపకాయలును టమాటా పచ్చడి వెట్టినం టమాట రేటు తగ్గినాయని
ఆ
ఉ ఉ
అమ్ముడు
అది వెట్టేసినం ఆ టమాటా పండు మిరపకాయలు పెట్టినం ఇగ అమ్మ వాళ్ళు వెట్టి వం పిచ్చిలిగా ఇంగ కారం చింతపండు ఆ ఆ అర్ధంగాలే హా పెట్టినంమండి టమాటా పచ్చడి పండు మిరపకాయల్ పచ్చడి
ఎట్లా బెట్టి పచ్చడి
ఎట్లా అంటే టమాటా ఇట్ల ఫస్ట్ కడిగి పెట్టుకోవాలి ఆ ముక్కలు కా కడిగి ఊరబేట్టుకోడమే ఆ ఎండ బే ఆహా ఎండ బెట్టేది కాదు ఉత్తినే పట్టిచిల్లు నిన్న పెట్టింది కాదు టమాటాలనే అన్ని ఏసి పట్టిచినం
పట్టిచ్చి తాలింపెసార
తే ఆ దాంట్లనే ఇగ ఏళ్ళిపాయలు కారం పసు పు జీలకర్ర గవన్నె పట్టిచ్చినం పట్టిచ్చినక ఇగ తాలింపు పెట్టుకునుడు ఇగ రుబిచ్చిన మన వల్ల కాదని తగనం రుబ్బడం మంచితే ఆ
ఓకే సార్
అర్ధం కాట్లేదు ఆ ఒకసా ఆహా లేదు ఇగ మనీష్టం ఒక్కసారి కాద్ తినేటప్పుడు పెట్టుకుంటాం ఒకసారేన ఇగ కొంచెం కొంచెం తీసుకొని పిల్లలు ఎప్పుడు తినబుద్ది అయితే అప్ మళ్ళ ఏండిపోతది గా ఎండకి ఫ్రిడ్జ్ల కని ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకుంటుందిగా న తిననప్పుడు మళ్ళీ ఎందుకు కూరలు లేనప్పుడు ఇకవి తా కొంచెం కొంచెం తీసుకొని తాళింపు పెట్టుకుంటే అయిపోతుది ఊరికే పెట్టినా ఇబ్బంది మళ్ళీ ఎండిపోతది ఆ పాండుమిరపకలు కూడా అంతే ఫస్ట్యిదు ఊస్ ఆ ఆ రెండు ఇ మాడికే పచ్చడి సమ్మర్లే ఇగ అమ్మ వాళ్ళే పెట్టి పంపుతారు అవి హ ఇవి ఉండాలి ఎప్పుకైనా పచ్చళు ఎవరైన వచ్చిన అప్పుడును కూరల దిన బుద్ధిగా అనప్పుడు నామేది స్కూల్ తింతమీగ మీరు స్తారండి మీరు పెడతారా మీరు పెట్టుకుంటార
కొంచెం మ చేస్తకునే బాగుంటంది పెట్టాలే అన్నప్పు రాలు పెట్టానికింట అ
హలో చికెన్ పచ్చడి పెడతారా అండి అవునా చికెన్ ప చివరిక కావాలంటే చెప్పండి మేము చేసి పంపుతాం
అవునా మాకు పంపండి
ఆ సరే అండి కేజీ ఫైవ్ హండ్రెడ్ అండి
కేజి ఫైవ్ హండ్రెడా
ఆ చికెన్ పచ్చడి మటన్ పచ్చడి కాగాని ఫిష్ ఫన్స్ కరేపాకు పొడి మల్లపుూ అవునండి పూరినా పచ్చ ఆ కరేపాకు పచ్చడి టమాటా పచ్చడి పండుమిరకాయలు ఇవన్నీ ఏ టు జెడ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి పంపిస్తాం ప్యాకింగ్ అంతా చేసి హోమ్ డెలివరీ చేస్తాం
అవు
మీరేం పెట్టారండి అసలు
నాకు రావండి అందుకే నేను ఏం పెట్టాను నాకు పెట్టడానికి రాదు అందుకే ఫస్ట్ అందుకే ఏం పెట్ట నేను మా వాళ్లే ఎవరైనా ఏదైనా పెడతేనే అంత పేడతే అదే సరిపోతది
అవునా
ఆ నకు పెట్టడానికి రాక నేను పెట్టాను
ఏ అప్పాల కూడా కావాలంటే చేసి పంపుతాం అప్పటికప్పటికిక
ఆ అన్ని
ఇప్పుడు ట్రాన్ని చేస్తాను
చ అన్ని చేస్తారా మీరు
అవునండి అన్నీ చేస్తామండి మీరు ఇంట్లోనే ఉంటరండి ఎమన్నా చేస్తారా
ఆ
మీరు ఇంట్లో నే ఉంటార ఏమనా చేస్తారా ఏమన్న పని చేస్తారా అండి మీరేమన్నా ఇంట్లోనే ఉంటారా ఖాళీగానేనా. ఆ
ఖాళీగానే ఏం చేయం ఇంట్లోనే ఇక ఏమున్నాయి ఏమన్న పనులు చెందామన్నా ఏమున్నాయ్ ఖాళీగానే
అంతేనా
ఇంట్లోనే ఇగ పిల్లలని చూసుకోవడం
పెద్
పిల్లలు అంటే ఆ బాగా పెద్దోళ్ళు కాదు బాగా చిన్నోళ్లు కాదు. మధ్యరకంగా ఉంటారు చిన్నపిల్లలే
అవ్ వాళ్ స్కూల్కి పోయేదానికి పని జరుప్ పోతది పని అయిపోగానే కోసేపు పడుకుంటారేమో ఇగ.
ఈడ పడుకొను ఇగా వీళ్ళ పిల్లల్ని దొలడం మళ్ళీ బాక్స్ ఇచ్చి రావడం మళ్ళీ వచ్చి అన్నం తినడం. మల్ల సాయంత్రం పని మల్ల చేయడం మల్ల పిల్లలు తీసుకురావడం ఇదే జరుగుతాంది. అర్
అవునా
నువ్ ఏం పని చేస
ఉ
ఇదే సరిపోతది పిల్లలతోని ఇగ అందుకే ఆ
మీరే జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నార ఏమన్నా
ఏం జాబ్స్ లెవ్వు ఏం లెవ్ ఏది లేదు ఇంట్లోనే ఇగ
అంతేనా ఏదైనా చేసుకోపో
అవన్నీ లేకనే కదా ఇదంతా ఎమ్ లేవ్వు ఎమ్
ఏముంది ఇంట్లో ప్రిపేర్ అయితే చాలు ఏదన్నా మిషన్ నేర్చుకున్న. ఏదో ఒక్కటి ఇగా ఖాళీ ఉండే కన్నా ఆ
ఏదో
పక్క మిషన్ కో హో మిషన్ కూడా బానే ఉంది ఇప్పుడు
ఉ నేర్పుతారని అంటారు గానీ అది ఇక్కడనో తెలువది.
ఆ మగ్గం వర్క్ కు ఉండే వాల్యూవ్ మరదాల్ ఆ మగ్గం వర్కు కంప్యూటర్ వర్కు ఆళ్ళ ఆ వర్క్ ఉండది ఇప్పుడు. ఏదో ప్రతి ఒక్కదానికి ఉంటానే ఉన్నాయి ఇప్పుడు ఛాన్సు. ఆ చేసుకొచ్చు ఏమైనా మన పని బట్టియిగా ఇగ పిల్లలు ఉంటే ఇబ్బంది అయితది ఇగ
ఆ ఇంట్లో ఉండేటివి అయితేనేమో బాగుంటది. బయటికి వెళ్లా చేయాలంటే చేయలేం లేద ఇంట్లోనే అయితేనే బాగుంటాయి ఇంటా.
ఆ అంతే పిల్లలు చూసుకోటానికి ఎవరున్నా ఉంటే మన పైనా.
పిల్లలను చూసుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు బయటికి వెళ్ళి చేయల్నం అంటే ఇగా పిల్లలు చూసుకోవడం ఎవరెవరు ఉంటారు. యే చూస్కువాలి అట్లానే తే చూసుకోవలి చెయ్యమ్
ఆహా
అయినా ఏమి కూడా లేవు పనులు చేద్దామన్న ఎమ్ పనులు కూడా లేవ్.
ఆ బయటికి వెళ్ళి చేసేటట్లు ఏమీ లేదు ఇక
ఆ ఏం ముండలో సరే
ఆ ఓకే అండి